కాదర్వా
రాలే నీకు
రాలేదు టాస్క్ పాడురాలేదు
ఎన్ని కాల్ కాలే నాది
ఎందుక ఏదో మిస్ అయ్నటుంది డిస్కనెక్టర్ వచ్చింది
డిస్కనెక్టివ
ఆ ఇట్లపోయిరి ఇట్లాపోయిర్ర ఆ సిగ్నల్ ప్రాబ్లం వస్ సడన్లీ డిస్కనెక్ట్ అని వచ్చింది మ్మ్ ఆ నీక్ రాలే నువ్ కట్ జేసినవా కట్ అయిందా అది
నువ్వే కట్ చేసినవ్
నేన్ కట్ చేయాలె డిస్కనెక్ట్ అని వచ్చింది నాకు అట్ల కట్టైనటుంది అందుకే అట్ల కాల్ అట్లా అవడం వల్ల డెలీ కౌంట్ కానట్టునది అది ఆ ఇట్లైతే ఎట్లీగా
మ్
సి ఇంతసేపు పది నిమిషాలు మాట్లాడింది వేస్ట్ అయిపోయిందా
ఉ వేస్ట్ఐపాయ్
అ అది ప్రాక్టీీస్ అయితది ఇగ
ఉం ఇంకా పది నిమిషాలు మాట్లాడు అయిపోతది
ఆ అదే ఇవాళ సుత పది నిమిషాలు మాట్లాడితే తెలుస్తది ఆ ఒక నిక్నేమ్స్ చెప్పు చిన్న పిల్లలకి
అ
నిక్నేమ్స్ మీ బా పిల్లలకు ఆ పేర్లు ఆలోచిస్తలేరా మీ అక్కకి
పేల్లా
ఆ
ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తుర
హ్మ్
సరే కాల్ చేస్తున్న
నేను చెప్పాల్నా
విడియో శాల్ ఆ
చిన్ని సన్న బన్నీ
ఆ
ఇదోటి
ఆ
ఫ్రూటీ
ఫ్రూటీ ఆల్రెడీ ఉందిగా
ఉంది
ఆ
క్యూటీ మార్ట్ ఉంటది క్యూటీ
ఆ క్యూటి
స్వీటీ
స్వీటీ కూడ ఉన్నది ఆల్రెడీ
మీ ఇంట్లున్నారు
ఇంట్లనే ఉన్నారు
ఆ ఇం కా బుజ్జి
ఆ బుజ్జి ఇ కాలంలో బుజ్జి అని పెడితే బాగుండది.
బుజ్జమ్మ బుజ్జి బాబు
ఆ బేబమ్మ
హ్
హ్
ఇంకేముంది
ఇకా ఇక నేను చాలా నే చూసిన అచ్చేసి కివి మ్యాంగో
ఉమ్
హా ఇ కార్ డ్రాగేన్ అబ్బాయి డ్రాగేన్ ఆ లడ్డు డ్రాగన్ నాకు సింబా
ఉమ్
భీం ఆ చోటా భీం
అన్నుంటాయి.
హా
అన్నింటాయి.
ఆవును. మీరెం ప్లాన్ చేయలేద ప్లాన్స్ ఏం లేవ ఇప్ పేమీ కోసం
ఇప్పుడు ఏం కాదు
ఆ మీ అలా చేసుకో మీ అక్కకి
ఉమ్
అది ఎంత పడ్డది అయ్యా ఏం ఏం ఏం ఏమన్న ఇచ్చిరా వాళ్ళు బెలూన్స్ అన్ని వాళ్ళ యేన డెకరేషన్ బెలూన్స్
అన్ని వాళ్ళయి
కేకు
కెకు కూడా వాళ్లదే
థౌజెడ్ రూపీస్ వాలే చేసిచిడ్రా అవ్వన్నీ
ఉమ్
ఆహా ఎంత పట్టిళ్లు సీట్స్
ఉంది మందో టూ సీట్స్ ఉన్నాయి అన్నా
ఆ ఎ చీర ఎన్నో వరుస
ఆ
ఎన్నో వరుస
వన్నమనే
వాళ్లు కాల్ చేస్తారా. హలో అయిపోయింది. పోవాలా అని చెప్తారా.
ఉమ్ చెప్తారు.
వాల్ల వల్ల ఇవన్నీ అయిపోతయి.
ఏ
టూర్ వచ్చారా ఎడది
అన్ని ఎన్ని నా కద న అని అయిననదు
ఉమ్
ఊ
రోజు బాయ్ అవునా అడవికి ఐడియా ఎవరిచ్చిరు మరి
నేనే మా మామనే చేసుకున్నా నేనే నేనే
అవునా తెలుసా తనకి అంటే ఆ తైష్ చాలదా అంది
ఆ తెలుస్
ఆహా చ్ అన ఉ
ఉ
అదే వాళ్ళ పెళ్లి రోజు కూడ దగ్గరకి వస్తుందిగా. ఈ రోజు లావణ్య వాళ్ల పెళ్ళి రోజు అనుకుంటా.
ఉ అవును
ఆ వచ్చింద రాత్రి
ననేే
అదేదా అరెటికాయ్ ఎసుకుంటర వారు
ము కావలసి
ఆ శివుడే వాళ్ళ శివుడు ఉండడు కదా నీకోసం మంచిగా చసుకుంట రాట వాళ్లు
యామే
ఉ హూ
ఉ
అ కొంచెం చేంజ్ అయినట్టున్నాడు కదా
ఏ
ఏది అయితే
ఉ
ఉహో
ఎవరి గురించి అవసరం లేదు
ఉమ్ తిన్నావా మీ అక్కమరి
తిన్నది
లాల పడ్డంక ఎక్కువ అనిపిస్తుది కడుపులా ఇంకా ఎక్కువ గుడా గుడా నీళ్ళ ఊకే తిరుగుతు టే ఉటైగా
ఉం
కడుపు అంత ఇట్లా నీళ్ళలో కడపుల చపలు వచ్చి చేప తిగుతుండ ఎట్లా నీళ్లల్ల
ఎన్నిని
అట్లా అనిపిస్తుంది గట్టిగా అనిపిస్తది అట్లా
రెయిన్బో ఇప్పుడే కదా
నీళ్లు ఉంటదిగా నీళ్లు తిరిగినట్టే అనిపిస్తది
ఓ
ఆ
నీకు అనిపించిందా
అనిపించింది నాకు అట్లా అట్ల అయినప్పుడు ఆగమాగం అయింనా నాకు
ఉమ్
ఆ ఇప్పటికిఅనిపిస్తది నాకు
ఒకే
ఆ తర్వాత తర్వాతకి ఇంకా ఎక్కువ సరే ఇప్పుడు తంతుఉంటది కదా
ఉమ్
తంతుంటే ఎక్కువ అనిపిస్తది అ నీకు మ్యాచెస్ చూస్తున్నారా మరి
ఆ చూస్తున్నాం
ఒక హైదరాబాద్ సంబంధం ఏదో ఉండేగదా
ఉనిల్ నీ మ్ హలో
ఉమ్ చేసుకుంటే నీకు కూడా సీట్లే అయిపోతది లైఫ్ రోడ్ సైడ్ ఆ హ
నిమిషానికా
ఓ గంటా అయ్యి నలుగు నిమిషాలు ఉనాటు ఉనయ్ ఇంకా నిమిషాలు ఉనయ్
నాలుగు నిమిషాలు ఉందా
ఉమ్ ఉమ్
ఇంకా
ఇంకా ఇవ్వాల సమ్మర్ ప్లాన్స్ ఏం ఉన్నాయి
సమ్మప్పు సేమ్ ఎమ్కావు
ఏమి లేవా నకేమ్ ఉనాధి సమర్ ప్లాన్ ఆంటే పెల్లి రోజు ఒకాటి ఉంధి చకతుంది
ఎమి
ఆ జవలవగా
వెడ్డీ చెస్కుంటునానె
ఎమ్ లే ఇగా పెళ్లి రోజు మే ఫస్ట్ లో అది
ఉ అవును మే ఫస్ట్
ఆ ఈతే వెళ ఆర్కూట్లో ఇగా
ఇంకే ఉంటార
మీ ఇట ఉందకుట్లో వచ్చికి అప్పుడు అ చవాలు ఉంటాయి ఇక ఉమ్ ఆ తేవాలంటే అప్పుడు నా పరిస్థితి ఎట్లా ఉంటాది ఇక
ఎయిట్ నైను
ఉమ్
ఓ
ఉ వచ్చి ఇదే ఉంద అకుట్లా ఇ వాళ్ళ జులైలో వస్తుంది లేద ఉులు వర్షాలు
ఉమ్
ఆ చూడాలి ఆ డేటు జులై జులై డేటు ఏ మో నార్మల్ డెలివరీ అయితదో సి సెక్షన్ అయితదో
ఎవల్ది
నాది
ఊ
నార్మల్ డెలివరీ కావాలని ట్రై చేస్తున్న ఎక్సైజ్ ల అవి చేస్తా
ఆహా
లకే కాలో ఇపుడు తగ్గిల మరి
తగ్గింది
ఆ కాలు గుస్తతది ఊకె అ ఆ ఓహో ఇంకా చాలా నిమిషాలు ఉంది ఇంకా మీ షాపు ఎట్లుంది మీ షాపు గురించి చెప్పు మీ షాపు రా రాల్డింగ్ షాపు
మా షాప్ గురించ మా షాపు గురించి ఏముంటది
సరుకులు ఎట్లా సమాన్ ఎట్లా తీసుకొస్తారు
శ్యామానా
ఆ
సన్చుతో వట్కనత్తరు
ఆహా ఆ హ మీ త తీసుకురావడం అంత వల్ల మీ డాడీ చూసుకుంటడా ఆహా నువ్ ఇపు షాప్ పోతాలెవా ఈ మధ్య
ఏమో ఈయ్యోసాన్న ఒతగావచ్చు ఏమో
ఆ మ్మ్ పోజే
మ్మ్
మ్మ్ హ ను పిల్లి చనిపోయి సంవత్సరం మా పిల్లి చనిపోయి వన్ ఇయర్ అయితుంది
అవును
మ్మ్ మా ఆమె చనిపోయి వన్ ఇయరు ఆపు పిల్లి చనిపోయి వన్ ఇయర్ అయితుంది
మీ పిల్లి ఎంకయ్య ఓకే ఓకే అవును
ఆ అప్పుడు క్యాన్సర్ వచ్చింది పిన్ని కి
ఆ అవును
ఆ
వన్ ఇయర్ అయితుంది
మ్మ్ నీకు హాట్లో హోల్ ఉందా
ఏమో తెల్వదు నాకు
ఈ రోజు చూపిచ్చుకోలే
చూయించుకోలే
అదే చూయించుకోవాలె అది ఒకరోజు పోయి చూయించుకుంటే అది కొంచం క్లియర్ అయితది గా
హ్మ్
ఆ సర్జరీ చేసి క్లోజ్ చేస్తారు అది
ఏమో
మ్ ఆ
ఉమ్
ఎట్లా అర్సున్నారు నా గదరా పప్పు
కమ్మనే ఉంది
ఆ
నీ మంచిగా అనిపించిందా
ఆ మంచిగా అనిపించింది ఇదాల ఎక్కువ తింటలేడు పులుపు ఉంటది గా బాగా. అలా చింత పండు ఏశ్ సరూ
అవును
రోజు చేస్తున్నారు కాబట్టి రోజ్ తిన ఎప్పుడో ఒకసారి తింట నేను.
హ్మ్
హ్ మీ అక్క తింటుందా మరి
ఏంట్టుంది
ఆ స్లో కానీ బెటర్ మా సైడ్ అయితే ఏం పెట్టరు చక్కగా ఎండలో పెట్టరు
మీ సైడ్ హైదరాబాద్ ద
ఆ ఫస్ట్ అక్కడే ఏసుకున్న అ ఏవో సక కావలుచుకోవరు నెలకి ఒకసారి వస్తారు చబెటి పోతా తరు
ఈన్నే మంచి పెడతాం దంచి
ఆ ఇల్ మచ్చగాలు పటించుకుంటారు పా డబ్బాలు అవని ఇస్తుర్రు
ఉ
అడేవిస్తలే అందుకే ఇటు వచ్చిన ఇవరిక పంపించుకున్నా
ఉ
ఆ కట్ చేస్తున్న కాలు నేను